హలో
హలో
హలో
హలో
హలో హలో హలో ఆ
హలో
హలో
వస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
హలో వినిపిస్తుందా హలో
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ఆ చెప్పండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాండి
చెప్పండి
మీకు ఆహారంలో ఏదంటే ఇష్టం ఉండని అంటే పండ్ల కూరగాయల
ఆ నాకు పండ్ల అంటే ఇష్టం అండి బాగా మిక్ అండి
ఆ నాకు అన్ని అండి పండ్లు కూరగాయలు అన్ని ఇష్టం
ఆ ఏవీ ఏక్కువా తింటారండి ఈ పండ్లలో
పన్నెలో అరటి పండు ఎక్కువ తింటా ఉంటాండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మామీడి పండు ఎక్కువ తింటాం
ఇంకా పుచ్చకాయ అలాంటివి కూడా దొరుకుతాయి కదండి
అవును పుచ్చకాయ అది కూడా దొరుకుతాయి అండి అది ఒక తీయగా ఉంటే తింటామండి ఒకసారి తీయగా రావు కదా అవి కొంచెం సప్పగా సప్పగా ఉంటాయి కదా
అంటే తీయగా ఉంటే తినడానికి ఇష్
అవును అవును ఆ ఆ ఆ పిల్లు అరటి పండు ఎక్కువ తింటాంమండి గసి అది ఎప్పుడుకి దొరుకుతనే ఉంటది కదా ఎస్ సీజనల్ ఫోట్ సీజనల్ పండ్లు దొరికినప్పుడు తింటూ ఉంటామండి
ఆ అవునా అండి
పనులు చిన్న పిల్లలకి తినిపియాలా మీ అభిప్రాయం ఏందంటే చిన్నపిల్లలు తిన్న పోతే ఎట్లా తినిపియాలే
చెయాలండి అంటే వాళ్ళ కి ఏమైనా చెప్పి దాని వల్ల పండ్లు తినడం వల్ల చాలా మనకి ఆరోగ్యం బాగుంటుంది కదా ఆరోగ్యానికి మంచిది కదా పిల్లలు. కూడా ఇష్ట ఇష్టపడేలా తినాలంటే దానిలో ఏమైనా ఫ్రూట్స్. ని కట్ చేసే విధానం వేరేగా కట్ చేసే కాని. లేకపోతే దానింతో జ్యూస్ చేసి ఇవ్వడం గాని. దాంనలతో ఐస్ క్రీమ్స్ చేసి ఇవ్వడం. కాని అలా చేసిస్తే పిల్లలు ఫ్రూట్స్ అని తెలియకుండా ఇష్టంగానే తిన్.
అవునండి అవునా అంటే పిల్లలు కొంచెం సత్తాయిస్తారు కదా. తినడానికి.
ఆహ్ అవునండి సతాచ్చినా కూడా అది మంచిగ. ఫుడ్ కాబట్టి మనం పెట్టాలండి.
అవునండి పెట్టాలి కొంచెం. ఏందంటే రోగాలు వస్తే తట్టుకోడానికి శక్తి దొరుకు.
ఆహ్ అయమ అటి పవర్ ఉండాలిగా అందుకు
ఆహ్.
అవునండి ఇంకా కూరగాయలు దాని తినడం వల్ల డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చాలా మంచిదండి మన హెల్త్ కి విటమిన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ అలాంటి. ఇవన్నీ దక్కుతాయి బాగా హెల్తీగా ఉంటారు పిల్లలు గాని. పెద్దలు కానీ ఎవరైనా. ఉమ్ ఇంకా కుదిరితే ఇంకా కుదిరితే మొలకలు వస్త. వస్తదండి అవి. రాత్రి నానబెడితే పోద్దున తింటారు అవి ఆహ్ అవన్నీ. తినడం వల్ల ఇంకా.
అవునండి అది లోపల నుంచి. చి శక్తి వస్తాది అవి.
ఉమ్ ఆహ్ అవును.
అవునండి తింటూ ఉంటామండి టైం దొరికినప్పుడు తింటూ ఉంటాం కానీ. చిన్న పిల్లలే కొంచెం సతాయిస్తారు.
వాళ్ళు కూడా పుట్టారండి అప్పుడు వాళ్ళు కూడా ఆరోగ్యంగా శక్తి. ఆహ్ బలంగా ఉంటారు మీరు ఎ ఎట్లాంటి ఫుడ్ ఇష్టపడతారండి అంటే ఇక్కడ ఇంట్లో వండుకోవడం ఫుడ్డా లేకపోతే. పోతే జంక్ ఫుడ్ అట్లాంటా.
ఇంట్లో చేసేదే తింటాం అండి మా ఎక్కువ శాతం అంటే. అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్తే బయట ఫుడ్ ఆహ్ తింటాం అన్నట్టు.
ఉమ్.
హలో ఆహ్ ఆహ్ బయటికి వెళ్ళినప్పుడే. ప్చ్ అంటే ఏదైనా వర్క్ ఏదైనా పని పనా లేకపోతే షాపింగ్కి అట్లా వెళ్తే బయటది తింటాం.
అంటే బయట తినడం వల్ల ఆరోగ్యం ఆరోగ్యానికి. మంచిగా లేకపోతే హానికరమా.
అంటే ఎప్పుడో ఒక్కసారి ఒకసారి నెలలో ఒకసారి రెండు మూడు సార్లు అంటే ఏం కాదు. అండి కానీ ఎప్పటికీ బయట ఆహారం తీసుకుంటే మంచిది. కాదు అంటే వాళ్ళు మంచిగా చేయరు కదా మంచి నూనె ఉం. మనలాగా కడగారు. ఎప్పుడైనా ఒక రెండు మూడు సార్లు అంటే ఏం కాదండి ప్చ్ అంటే అవి కూడా పిల్లలు ఇష్టపడతారు కదా. సో. ఎప్పుడైనా తినచ్చు అది కూడా ఏం కాదు కాని ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడే షాపింగ్ క అనా ఏమైనా కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ఎప్పుడైనా చేతని కాకపోతే ఇంక బయట నుంచి తెప్పించు పోనే బయటగా బళ్ళ తింటే ఏం కాదు కాని ఇంట్లోనే చేసుకొని తినాలి
అవునండి అదే మంచిది
మీరు నాన్ వెజ్ తింటూ ఉంటారంండి
అవునండి బాగా తింటూ ఉంటాను చికెన్ లాంటివి ఎక్కువ తింటా ఉంటానండి మీవ అండి
ఫిష్ నేను కూడా చికెన్ ఎక్కువ తండి టండి చేప మని తింటారండి
ఆ అంటే చికెన్ లో మంచి రొడ్డు మంచి ప్రోటీన్ దక్కుతుంది కదాండి అందురు
అవునను చికెన్ గా అదే చ
అడి నాన్ వెజ్
అవునండి మేము కూడా ఇష్ట నేను కూడా ఇష్టపడతా చికెన్ది ఎక్కువ చేసుకుంటాం తింటాం వారానికి రెండు సార్లు అయినా చేసుకుని తింటాం అండి మీ చేప అంటే మంచిది మాకు మా సైడ్ అంతా దొరకదు ఫ్రెష్ ఇది ఇక దొరికినప్పుడు తెచ్చు కొన్ని చేసుకుంటాం
అవునండి చేప తిన్నాం మళ్ళ కళ్ళకు మంచిదని చెప్తా విన్నాను
అవును కళ్ళకి మంచి ఇవి ఎంట్ర లు కూడా ఎక్కువ రాలవండి ఎక్కువ తింటే
అవున అండి విషయం తెలీదండి
మంచిగా హెల్తీగా ఉంటాయి ఐజ్ అయితే మంచి కళ్లు అయితే మంచిగా ఉంటాయి
ఆ
కానీ వాసనే బాగా వస్తుందండి చేపోది కడిగినప్పుడు ఘోరంగా వస్తది
ఆ అవునండి ఆ స్మెల్ ఆ వాసన సరిగా మంచిగా క్లీన్ చేసుకొని తినాలండి
ఆ అదే తినేటప్పుడు ఏం కా రుచిగానే ఉంటది కాగానీ కడిగేటప్పుడే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది
ఆ
ఆ మీ దగ్గర దొరుకుతాయంండి ఫ్రెష్ చేపలో
ఆ దొరుకుతాయంండి ఇక్కడ రొయ్యల్ కానీ చేపలి కా కానీ ఆ పెద్ద చేప చిన్న చేప మధ్యలో చేపలు అన్నిీ చాలా దొరుకుతాయండి ఇంకా ఆకూరలు తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి లైక్ పాలకూరా కానీ గోంగూరా తోట
గొంగర తోటకూర ఇదింటే మంచిది అవునండి మేము తి ఇంటు ఉంటాం పాలకూర తోటకూర గోంగూరా కూరనైన్ చెస్ కూరైనే చెసుకుం టంలైతే పప్పులైనా వేసుకొని తింటాం
మ్ లేకపోతే తాలిం పైన పెట్టుకొని తినొ చ్చు పిల్లలు తినకపోతే ఆ
తింటాం అండి ఎందుకంటే ఇగ అన్నీ తింటేనే ఆరోగ్యంగా ఉంటాం
ఆ అవునండి
మీకు దగ్గరే ఉంటుందండి కూరగాయల మార్కెట్
ఆ దగ్గరే ఉంటుందండి వెళ్ళి రావచ్చు ఒక పది పది నిమిషాల్లో మీకండి
ఆ మాకు కూడా దగ్గరే ఉంటదండి ప ఐదు నిమిషాల లోపలే ఉంటది తెచ్చుకుంటామన్నట్టు తెచ్చుకొని మంచిగా కడిగేసి చేసుకుంటాం కూరైన ఏదైనా
చిన్న దగ్గర్లోనే దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తీసుకొనోచ్చి తినొచ్చన్నమా
అవునండి తెచ్చుకొని తినేస్తా పచ్చళ్ళేసుకున్నారండి మామిడికాయది
ఆ అవునండి ఇప్పుడు ఎండాకాలం కదా మామిడికాయలన్నీ బాగా దొరుకుతాయి కదా పచ్చళ్ళేసుకుంటే ఒక సంవత్సరం పాటు తినొచ్చన్నట్టు
మ్ హు
తిన్నారా అండి ఏ పచ్చడేసుకున్నారండి ఇంక వేరే ప చ్చళ్ళేసుకోలేదా
ఆహా లేదు వేసుకోలేదు మామిడి కాయదేసుకున్నాం
ఆ
అవే ఇగ మంచి దొరితాయి కాబట్టి అవే నిల్వ ఉంటదని అంటే ఇప్పుడు ఆమ్లా దొర్ తే చలికాలం స్టార్ట్ అయినటప్పుడుదోరుతది కదా అప్పుడు వేసుకుంటాం కొంచెం నిమ్మకాయ్ ఆ నిమ్మకాయలు కూడా కొంచం ఇప్పుడు కాదు అని వర్ష కాలం మన్ చలికాలం అయిప్పుడు నిమ్మకాయలేక్కువ దొరికినప్పుడు అప్పుడు నిమ్మకాయ చేసుకుంటాం
ఏ ఎప్పుడో అప్పుడు అవ్వేస్
ఆ అప్పుడుదే అప్పుడేసుకున్నామని కొన్ని కొంచెం అప్పుడు కోస్తాయి కదా అవి అట ఆ సమయంలో వేసుకుంటాం అన్నట్టు
అవునా పచ్చల్ బ
అ ఎండాకాలం కాబట్టి మామిడి కాయలు దొరుకుతాయి కాబట్టి తెచ్చుకోని చేసుకుంటామండి
ఆ పచ్చళ్ళు ఇష్టపడి తింటారా అండి మీరు
అవునండి ఇంకా పప్పు చేస్తే లేకపోతే పెరుగన్నంలో అయినా పక్క ఆ వేసుకొని తింటారు అన్నట్టు పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అంటే ఒకసారి కూర లు మంచిగా టేస్ట్ రాదు ఎంత మంచిగ చేసిన ఇగ పచ్చడ ఉంటే కొంచెం అది ఇది కలుపుకొని తింటారన్నట్టు
ఆ అవును అవునవును
ఎప్పుడైనా తినబుద్ధి కాకపోయినా పచ్చడి ఒకటి పచ్చడి ఉన్నా పచ్చడితో తినచ్చు
అంటే ఇప్పుడు మీరు కూర ఇట్లా పళ్ళు తోనే వేసుకుంటారా లేకపోతే నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా పెట్టుకుంటార అంటే చికెన్ పచ్చడి కావచ్చు అలా త
అద ఏం పెట్టుకోమండి అది రాదు మాకు కొందరులు ఏ కొందరు ఆ కొందరు వేసుకుంటారంట
బాగుంటుందండి చికెన్ పకోడి కూడా
అవునా ఏమో నాకు తెల్వదు కానీ చాలా మంది వేసుకుంటారంట విన్నాను
ఆ అవునండి
చేపది కూడా కట్ చేసి ఫ్రై చేసి పచ్చడి వేస్తారంట కరెక్టేనేన అండి అది
అద్దుకొని
తూ ఉంటే విన్నాను చేపది కూడా పచ్చట్లు వేసుకుంటారని
ఆ అవునండి
అంటే కొందరు తినరు కదా చేప వాళ్ళకి పచ్చడి అట్లా చేసి తినిపిస్తారెమో మరి
ఉహు
నేను కూడా కొందరు చెప్తుంటే విన్నా అది ఏమో ఏద పచ్చడి ఉన్నా మామిడికాయది పచ్చడినే మంచిగా ఉంటది
ఆ అవునండి
నన్ని వేసుకున్నాక మొత్తాం లాస్ట్ లాస్ట్ క ఇక మామిడికాయ పచ్చడినే కావాలంటారు
ఆ
సరే అండి మరి ధన్యవాదాలు ఉంటానండి ఆ ఉంటానండి సరే అండి